చెస్తన్నా చూడు బాగుంది నేను ఇందాక పెట్టా కదా ఒకటి అలాంటిది క పోతే చూడు ఒకసారి నీకు నచ్చుతుందో నచ్చదో నాకైతే తెలీదు
ఏదో పెట్టు
ఎందుకు మే షేర్ కావట్లేదు
ఎందుకు కాదు
శేర్ ఏం కాలేదే
హ్మ హ్మ
పెట్టినా చూడు
వెయిట్ వెయిట్ వెయిట్ హ్ ఇదా
దీనికయితే ప్యాంట్ వేసుకోవాలి
వేసుకోవాల్సిందే
ఉ నాక వస్తాయ్ ఎగురుకుంట గాల్లో
దేంట్లో ఇది అజియో లోన
అజియో నే కానీ బాగుంది కదా
హ్మ్
బాలేదా
డ్రెస్ బాగుంది మరి పైకి ఉంది స్లీవ్లెస్ ఎక్కువ నేనిది ప్యాంట్ వేస్తే అంత బాగుండదు
అంతే కొంచెం బిగ్ సైజ్ బుక్ చేసు ఉంటే
బిగ్ సైజ్ అయి తే లూజు వస్తుంది గాని
లూస్ పట్టించుకోవచ్చులే
ఆ దీనికి దీనికి టైట్ ఫిట్ చేసాను అది బాగుండదు ఈ డ్రెస్సులో
ఎందుకుమే
ఏయి ఎలాస్టిక్ వస్తాంది కొంచెం ఇది
వస్తే ఏమైతుంది
అవి కుట్లేస్తే బాగుండదు
ఊహూ
హ్మ్ మామూలు కాటను ఇట్లా అ అవైతే నార్మల్ డ్రెస్లు అయితే కుట్లు వేస్తే బావుంటది గానీ ఇట్లా ఎలాస్టిక్కియి బాగుండదు కుట్లు వేస్తే కొంచెం వేస్ట్ టైట్ గా పె వేసుకున్నామనుకో అది పోతాయి కుట్లు ఊడిపోతాయి
ఏమో నాకు నచ్చింది పెట్న
అ ఆహా
కుక్కలు అరుస్తున్నాయే నాకు ఇది కూడా నచ్చింది మేము ఆర్డర్ పెడదాం అనుకునే టైం కీ ఇది మొ మొత్తం ఇక్కడికి డెలివరీ రాదు అని చూపించింది మేము చూసినప్పుడు టూ ఫిఫ్టీ అదే కదా టూ ఫిఫ్టీ రుపీస్ ఇది
హ్మ్
బావుంది నీకు గూడ నచ్చుతుంది ఇది అయితే బాగా
పెట్ట పెట్టు
ఇది త్రీ హండ్రెడ్ అయి వేంది
బాగుంది ఎంతమ్మా ఇది త్రీ హండ్రెడా
మ్మ్ నేను చూసినప్పుడు టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయింది ఉమ్మ్ మాకు కానీ డెలివరీ లేదని చూపించింది అందుకే గమ్మున అయిపోయాం లేకపోయి ఉ నేను దాని కోసం నైట్ వరకు కాసుకొని కూర్చోనున్న బుక్ చేద్దామని చెప్పి
డ్రెస్ ఏం బాగుండిది కదా బాగున్నది
ఉమ్మ్
మీ మనిద్దరం కలిసి ఒక డ్రెస్ ఏదనా మంచిది తీసుకున్నామ్మ కలిసి
ఎలాంటిది
సేమ్ డ్రెస్సే నార్మల్ ఇట్లా డ్రెస్సులలోనే స్లీవ్లెస్ మాత్రం వద్దు
యూనిఫామ్ అంటావా
యూనిఫామ్ కాదు ఒకటిగా తీసుకుందాం
ఓకే తీసుకుందాం
బాగుంటది వేసుకోవచ్చు అమ్మా
ఇది బాగుంది కదా నేను ఇప్పుడు పెట్టిండేది
ఆ ఇప్పుడు పెట్టింది బలే ఉంది
ఉమ్మ్
నాకు ఇలాంటి వాటి ఇటిలో ఉంది మే నాకు డ్రస్ ఒకటి
ఉమ్మ్
కాకపోతే పైన డిజైన్ వేరే గాని
ఉ
డ్రెస్ కొంచెం ఈ కలర్ లో ఉంది పింక్
చూడు నాట్ డెలివరబుల్
ఆ
నాట్ డెలివరబుల్
ఓహో కానీ నను అడ్రెస్సు కొనింది ఎంత తెలుసా పధ్నాలుగు వందలు పడింది నాకు
మ్మ్
ఆ డ్రెస్సు కొనింది ట్రైన్స్ లో
అబ్బా ఆ ఆడ అంతే పడతాయిలే
అదే పదమూడు వందల పధ్నాలుగు వందలో పడింది అడ్రస్ ఒకటే
నేనిప్పుడు పెట్టే నేనిప్పుడు పెట్టే డ్రెస్ గాంధీ రోడ్లో పోతే నూట రెండు వందలు నూట యాభై రూపాయలు
కోచ్
ఇక్కడ నూట ఏడు మూడు వందల యాభై ఒక్క రూపాయి కానీ వెతకాాల మనకు చినవి కావాలంటే
ఇం తప్పదు ఇడు ఇంత తింత ర్చు పెట్టేదారు ఇప్పుడు వాడంత తక్కువలోనే తీసుకోవచ్చు
పెట్టినా చూడు అదే నూట యాబ్భై రెండు వందలకి వస్తుంది
ఆహా ఇది కూడా స్లీవ్లెస్సేనే
నాకు అవే నచ్చుతున్నాయి అదేదా చెప్తాండా నాకు ఎందుకు అవి నచ్చుతున్నాయి నాకైతే అర్థం కావట్లేదని
నువ బ్యాంగ్ళూర్ ఇవత్ అంత మోడ్రన్ ఇపోతగదా
చిన్నంగాదు ను చూడు నేన అయితా
ఆ
అది మాత్రం కరెక్టే ని మరీ అంత అవ్వను గాని అయిత అయ్యేదేమో అయితా నాకు నైన్త్ క్లాస్ వరకు కూడా పంట షర్ట్ జీన్స్ వేసే పెంచినారు తెలుసా ఒక్కసారిగా ఇంక మొత్తం అయిపోయిందనగా ఇంక నుంచి జీన్స్ వేసుకోవద్దని చెప్పే కానీ ఏం వండరు ఇది వన్ నైటీ నైన్ అంట దీనికి హ్యాండ్స్ ఉన్నాయమ పర్లేదు కద
ఓకే కకపులే పైకుంట హ్యాండ్ చేయ
ననిప్పు ఏదో పోవకా పెట్టు
నీకు సెట్యితేమే నా గవ్వ
నీకావా
నాక్యా ప్రాబ్లం మన్నేమో మన్న సపోటేమల్లా
హ హ
మా నానా మా తమ్ముడు మళ్ళ మ కదంగా మా అన్నే ఒప్పుకుంటాడు తమ్ముడు ఎందుకు ఒప్పుకోవట్లేదుో నాకు అర్థం కాల
తమ్ములు ప్రొడక్షట్స్ ఎకువ మా తమ్ముడు అన్నిటి సబనిసి
మా అన్న కూడా సపోర్ట్మే నాకు ఇట్లా డ్రస్సులలో
హ
మొన్న మా అన్ననే నా జీన్స్ ఇస్తాయి వేసుకో బ్యాగ జీన్సే బాగుంటా నీ కూడా సెట్ అవుతుంది వస్తుంది అట్లా నేను వేసుకొని కూడా లాట్లోన్న వేసుకో తీసుకోబోయి అన్నాడు
ఏమన్నారు మీ ఇంట్లో
వద్దన్నారు
అయో
వీళ్ళు కొనీరు
హ
మా అడిస్తానన్నాద్దన్నారు లేదంటే ఈసారి ఉగాదిగ బ నా నా ఊరిగ బో అన్నాన్నాడు
హ చలికున్నదాయి చేస్తావ నా తెలుసు ఆ
ఆడే డ్రస్ అదే అంటే ఊర్లోనే వేసుకొని ఫోటోలు తీసుకొని ఆడే పెట్టేసారు
వా
నా ఫటోస్ ఉంటే సల్దాంగ్ వేసుక పిన్న పర్లే ఫటోస్ చాలు
హ
హ ఇంక మాన్నవే టీషర్ట్స్ ఉంటాయి
హ
కాకపోతే కొంచెం లూజ ఉంటాయి
హ
అట్లేదు అట్లే వేసుకొని ఫొటోస్ తీసుకుంటా జీన్స్ వేసుకొని అట్లే బయటకి అడిగిపోను మళ్ళా అది వేసుకొని టెరస్ మీధ ఫోటోస్ టెరస్వేరా ఉ తర స ఎకిసి ఫోట ఆర్డర్ తీసుకని
హ
తీసైంది
నాకు ఇవి గాని చిన్నపిల్లకాయల రోజులు గానీ ఇవన్న నచ్చుతాయి ఎందుకు నచ్చుతాయ కూడా తెలియదు
ను నుషన్న పిల్లా ను క కిట్ శిక్షణగా కొంటావు కాబట్టి నీకు అవియే వస్తాయి
అవునువే
అదే నొక్కనేది శిక్షన్ కదా
మ్మ్ అవి కూడా నాకు ఇంకా లూజ్ అయి ఎందుకనో నాకు అర్థం కాదు నే నేను బేబీ పింక్ ఒకటే ఒకసారి లెగ్గిను అంటే ఎన్ని ఇయర్స్ తెల్సు ఆ టువల్ ఇయర్స్, థర్టీన్ ఇయర్స్ బేబీది
నీ పరువు నువ్వే పోగుట్కుం
ఆల్రెడీ తెలిసిందేలే మళ్ళీ ఏంది కొత్తగా చెప్పడం అయినా గర్వంగా చెప్పుకుంటాం మేము మాకు ఎప్పటికి ఒక డ్రెస్ కొంటే అట్టే పడుంటుంది టైట్ అయిపోదు లూజ్ అయిపోదు
మ్మ్
పొడుగు అయిపోదు
మా సినిమా చూసినావా ఇది ది విష్ణు విన్యాసమా
చూడలేదు బాందా
కామిడిగుంది
మ్మ్
ఇప్పుడు ఇంకోటెక్కించ
మ్మ్
అది చూడాల
కేరళ మూవీ చూడు బాగుందంటా
కేరళ చూసినాలే స్టోరీ మొత్తం తెలిసిపోయింది లాస్ట్ లో చూడ చూడడం అయితే లాస్ట్ ఇంట్లో కొంచెం చూసేసిన
అదే ఏంది ఆ ముస్లిం వాళ్ళు హిందూస్నంతా ముస్లిమ్స్ చేసేయాలి ఆ కానీ బాగుంది మూవీ
ఓ
మ్మ్
చూసినా
ఫుడ్ రెడీ అయింది. పండునే ల్యాబ్ చేసేది పిండేది
ఆ
నాకు చెప్తానే నచ్చింది బాగా నచ్చింది మూవీ అంటే రియల్ గా జరిగింది కదా కేరళలో ఆహా కేరళలో అదే కేరళలో జరిగింది కదా నాకు అదే బానే అంటే ముందు కూడా రీల్స్ లో చాలా వరకు చూసా మూవీ కాదు రియల్ ఇన్సిడెంట్స్ అమ్మాయిలు వచ్చి చెప్పడం నమ్మద్దండి
ఇంకొకటి కూడా ఉంది తెలుసా నీకు ముగ్గురు, నలుగురు అమ్మాయిలు ఒకే హాస్టల్ లో జా జాయిన్ అవుతు ారు మళ్ళీ ఒక్క ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క అమ్మాయిని మోసం చేసేసి వాళ్ళని ముస్లింల కన్వర్ట్ చేస్ తరు
ఏమో సరే నువ్ కట్ చేసి, నేన్ చేస్తా ఈ సారి
ఇదొచ్చి కేరళ టు
నేనే చేస్తా ఇప్పుడు
మేమేమి ఇప్పుడు చెయ కోేటకి చెయ్య ఇప్పుడు వెళ్తా ఫుడ్కి ఆ పో
ఏమి
మళ్ళీ ఈసారి నువ్వే చదువులేవు టూ టైమ్స్ ఇం ఇంకా నీకు టూ టైమ్స్ ఉంది కదా
త్రీ టైమ్స్ ఉంది
సరే ను మళ్ళ ను్వేజ్ అయిదులే నేను ఇంటికి వస్తాను నేను మెసేజ్ చేస్తాను నీకు సరే బాయ్
బాయ్ బాయ్
ఆ